ఆ ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే సిరీస్ చూసా
అవునా
ఉమ్ నువ్వు కూడా చూడు కేహే జేయుఎఫ్ మూవీ బ్లాస్ట్ లో ఉంది ఏడు ఎపిసోడ్ ఒక్కొక్క ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది హార్రర్ చాలా బాంది
సరే చూస్తా
నైట్కి చూడు హార్రర్ కదా ఉమ్ ఇంగ తిన్నావా వ స్నాక్స్ తిన్నావా
ఆ ఏందో బిస్కెట్లు ఇచ్చినారు నాకు నచ్చక వేరే పాపకి ఇచ్చేసినా
మీకు పెడతాండు గూడు తినట్లేదు జూడు ఏమనాలి నిన్నీ
ఓరియోకి డ్యూప్లికేట్ ఓరియో డ్యూప్లికేట్స్ ఆదాని ముగం లాగే ఉంటది మాడిపొయిన బిస్కెట్ ఉన్నట్టు ఉంటది.
హ్మ్ హు నాకు ఆకలై తన్ స్నాక్స్ లేవ్
నాకు అయితాంది నేను ఇప్పుడే ఓపెన్ చేశ్నా ఆ నాకైతాంది నేనేం చేయాల చెప్పు చెప్
ఈ రోజు మా ఇంగ్లీష్ మీడియం పేపర్స్ ఇచ్చింది.
హ్మ్ ఎంతకి.
ఫిఫ్టీ
హుమ్
ఇంకా హుమ్ మమ్మీతో మాట్లాడ్నా మధ్యాహ్నం డాడీతో మాట్లాడ్నా ఇంకా మా రూమ్ లో ఒక పంచాయతీ జరిగింది కదా పొద్దున
ఆ చెప్నవా
చెప్నా మమ్మీకి అక్కడే చెప్పేష్ ఆ మళ్ళా మధ్యాహ్న ఏమని
అదే వాళ్ళు కొట్టుకున్నారని చెప్పి నవ్వింది అంతే
హమ్ మళ్ళా ఏంటంటే ఆ మమ్మీకి నా మార్క్స్ చెప్దామని కాల్ చేస్తే ఇంకా చెప్పి అట్లానే పొద్దున ఆన్లైన్ క్లాస్ కి ఆబ్సెంట్ పడింది ఆ బోడి సిఆర్ గాడికి అప్పుడే మెసేజ్ చేష్న చేస్తే వాడు ఆ మ మధ్యాహ్న క్లాసుంది కదా అప్పుడు మెసేజ్ చెయ్యి అన్నాడు అప్పుడు మెసేజ్ చేస్తే ఇప్పుడు రిప్లై ఏం పెట్టాడు తెలుసా, డైరెక్ట్ సార్ ని ఆ సార్ కి మెసేజ్ చెయ్ అంట
మ్
ఎదో పొద్దునైనా చెప్ ప్పింట పొద్దునైనే వేపించింటావు కదా అది ఇప్పుడు అవ్వదు.
మ్
పొద్దున్న పెట్టుకొని వేస్ట్ నేన్ అసల్ తెల్సా
సరిపోయింది మళ్ళా
అహ్ ఇంకా ఏం చేయాలా ఆయనకి మెసేజ్ పెట్టిన ఆయన ఇంకా చూడ్ల. ఆయన క్లాస్ లో ఉన్నాడు మా రూమ్మేట్ వాళ్ళకి క్లాస్ జరుగుతాంది. ఆయన క్లాస్ ఉంది చూడాలా ఆయన ఏమన్న రిప్లై పెడతాడో. తే తిట్టినాడు డాడీ ఇంకా నాది అదే బ్యాక్లాగ్ ఉందిగా చ్. వాళ్ళని చూసుకొని ఏస్కోవాలిగా అదే ఆన్లైన్ క్లాస్ లో వాళ్ళు. ఇప్పుడు ఎన్రోల్మెంట్ నెంబర్ అట్లా ఏం పిలిచరు కాలేజ్ ఐడి ఉంటది కదా. అవి టే వాళ్ళే అటెండెన్స్ ఏస్తారు. నేన్ కాలేజ్ తిల్ల ఆ ఐడితోనే లాగిన్ అయినా. అయిన కూడా నాకు ఈ సారి ఆబ్సెంట్ పడింది. టే అది చెప్పనా నా అదే ఆ ప్రాక్టికల్ ది ఒకటి ఆబ్సెంట్ పడింది చూడు.
ఊ ఉహ్
కింద రోల్ నెంబర్ ట్వంటీ వాడిది నాకేశారు. నా మార్క్స్ కిందవాడికి వేశాడు అని
ఆ
దానికి తిట్టినాడు. ఇంకా అదే ఇంకా మార్క్స్ చెప్పిన ఓ ఇంక వచ్చి ఇంక అంతే అంటే ఇంకా మమ్మీ అందుకొని ఏందో జరిగింది కదా పొద్దున రూమ్లో అనింది. డాడీ ఉండి కానీ ఏమైంది నాయన అన్నాడు.
మమ్మీ ముందే చెప్పింటది.
తెలుసు మళ్ళ చెప్పిన ఇట్లా అయింది. డాడీ ఇట్లా చె ఇట్లా చేసింది. ఆ పిల్ల అంటే నువ్వేం పట్టిచుకోవద్దు వదిలేసేయ్యి. అంతా పట్టించుకుంటే నీ టెన్షన్లు ఎక్కువ అయ్యి అంత స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పోతది. అంతా బట్టి చూసి చూసి నట్ట ఏళ్లిపో ఎక్కువేం మాట్లాడద్ తో అని అన్నాడు ఇంకా సరే అని చెప్పిన. ఇంకా ఏమైనా వర్క్స్ ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి డాడీ అని చెప్ త సరే కొంసెపు పడుకొని లేచి ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకొని చదువుకో అన్నాడు
హ్మ్
ఇంకా అంతే అది మాట్లాడినా మధ్యాహ్నం కూర ఎం త బాగుంది తెలుసా ఎంత బాచేసినా తెలుసా మధ్యాహ్నం కూర నాకు చాలా నచ్చింది మధ్యాహ్నం చేసిన కూర ఈరోజు
హ్మ్ ఎంజాయ్
గడ్డెసీ క్యాబే చేసి కర్రీ లాగా చేశారు సూపర్ రుంది
హ్మ్మ్
చాలా నచ్చింది నాకది
ఎంజాయ్ చేస్తున్నావ్ నువ్అట్లా
అవును అంత ఆ ఏంది అందరు అడయిలాగ ఏస్తారు నాకి
ఆ ఇంగ నీకు అట్లా జరుగుతాంది
క్చుల్ ఒక కార్ నానాక మా ఫ్రెండ్ ఒక అమ్మాయిది ఎగ్జామ్స్ ఇప్పుడు లాస్ట్ వీక్ కాకుండా అంతకు ముందు వీక్ బ బర్డే జరిగింది ఆ పిల్ల పార్టీ అనింది బిర్యానీ అనింది అకా మేము మాట కున్నా పిల్లకు మళ్ళా బడ్జెట్ ఎక్కువ అయిద్ది అంటే ఎవరు బిర్యానీ తీసీయారు కదా ఇంత మందికి ఫోర్ ఫైవ్ మెంబర్స్ కంటే అందుకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది లాస్ట్ టైము నేను మమ్మీ మింద చెప్తా మమ్మీ ఇట్లా పూజ చేస్తా అంది అందులో నాకు కూడా ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు పిల్లకి మన బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంటే నేను ఏం చెప్పా మీరు వెళ్ళి తినండి అంటే నేను రాకపోతే ఇంకా వాళ్ళు కూడా పోరు కదా అందుకని ఇక్కడ బర్గర్ తీసుకుంటా సిక్స్టీ నైన్ రూపీస్ లో అయిపోద్ది కదా అని ఆ పిల్లకి కూడా చెప్పిన మమ్మీ చెప్పేసినా పిల్లకి నీ కూడా బడ్జెట్ తగ్గుతది నీకు అంత బడ్జెట్ కూడా లేదు కదా ను మళ్ళా మమ్మీని అడగలా నేను ఇట్లా చెప్తాను మా మమ్మీంద చెప్తాను ఇంకా వాళ్ళు కూడా అదే చేస్తారు అంటే అప్పుడు సరే అనింది అప్పుడు మూసుకొని ముూసుకొని ఆ రోజు బర్గర్ తి సిక్స్టీ నైన్ రూపీస్ మజోట ఒకటి వస్తది బర్గర్ ఒకటి వస్తది కాంబు అ తీసినావ అప్పు అప్పుడు కొని వద్దులే ఇంక నెక్స్ట్ వీక్ అమ్మి బయట వెళ్లి బిర్యానీ తిందాం అనింది మళ్ళా. నేను ఏమనాలా. ఆ బిర్యానీ ఎంతో తెలుసా ఒకొక్క ప్లేట్ వన్ ట్వంటీ రూపీస్. ఇది సిక్స్టీ నైన్ రూపీస్ ఎళ్లిపోద్ది. ఇంగా ఏ చెప్పరాదు. నాకు బయటకు పోవాలని లేదు, బిర్యానీ తినాలని లేదు. ఒకేసారి ఇంటికాడ తిందాం అనుకుంటున్నాము. వీళ్ళు బయట అంటే ఓకే వీళ్ళు కోసం పా అంటాడు. ఇ ఇప్పుడు అది పోలేదనుకో మొన్నా ఒకసారి పోయినకదా. ఇంకో రూమ్మేట్ అప్పుడు ఇంటికి కి వెళ్ళింది కదా.
ఆ అందుకు పో ఇప్పుడు ఆ పిల్ల ఉందని పోలేదంటారు అంతే కదా.
తే ఇ హు మా ఫ్రెండ్ కి అసలు కొంచం కూడా తలకాయ లేదు. కొంచెం కూడా తలకాయ లేదు.
ఊ
అదే పోయేది ఎదో బర్గర్ తో పోయేదాన్ని అంత దూరం చేసింది. ఆ పిల్లకే బడ్జెట్ తగ్గుతది కదా నేను అది చెప్తా అంత బడ్జెట్ ఎక్కువ అయిపోయింది నాకన్నా నేను ఎన్నన్నా ఎత్తి పెట్టుకుంటా ఊకే ఊకే బిర్యానీ అంటానవు అన్నా. ఆయన కూడా మల్ వచ్చి నెక్స్ట్ ఇంటికాడనే తిందాంలే అంట.
నువ్వంటే ఇష్టమేమో.
ఏది నేనంటే ఇష్టము. నాకు నాకు బయటికి వెళ్ళాలని లేదు కుసంబకి వెళ్ళాలని లేదు నా
వల్లనూ పోయి నీకు పార్సల్ తెమ్మను.
ఏందిట నీకు చెప్పా. ముందుసారి పోయిన వాళ్ళతో నాతో రావు నేనున్నప్పుడు రావు అంటుందని కూడా చెప్పా.
ఇప్పుడు ఏం చేయాలి నేను.
ఏం చేయాలి అదే అర్థం కాల సండే వస్తే నాకు భయం అయితుంది.
మా మమ్మీ ఫైవ్ వీక్స్ చేస్తాంతది అని చెప్పేయ్.
కదా అది మంచిపని అంది నాకు బిర్యాని తినాలని ఉంది రావాక్కా
అయితే ఏందోని ఏంది నిది.
కాదు కాలేజ్ బయటకి వెళ్ళి డెన్ ఉంటది కదా ముందే చెప్తా కదా బెంచెస్ ఉంటాయని. ఆడ తినడానికి క్యూ ఓకే అమె కోసం అంత దూరం ఆడికి పోవాలని లేదు నాకి.
ఇప్పుడేంది
ఏంటో నాకెందో ఒకటి బాలేదది ఇది అని చెప్పి ఏం చేస్తావంటే
వాళ్ళనే బయటకు తీసుకరమంటా అదే చూస్తా ఏదో ఒకటి చెప్తా ఏందో నీకు మా మా రూమ్ లో జరిగేటివన్ని ఒక సీరియల్ తీయొచ్చు తెలుసా కార్తీక దీపం లాగా ఎన్ని ఎపిసోడ్ కావాలంటే అన్ని ఎపిసోడ్లు వస్తాయి ఎన్ని ఎపిసోడ్లు కావల అదే ఎన్ని ఎపిసోడ్లు కావాలంటే అన్ని ఎపిసోడ్లు వస్తాయి
హు
ఏన్ని అ కార్తీక దీపం కంటే ఎక్స్టెండ్ అయిద్ది
హు
మాములుగా ఉండదు మా రూమ్ కథలు ఆ నీకు నేను మల్ల ఒక స్నాప్ పెడతా యూ హవ్ టు సీ దాట్
ఏం స్నాపు
ఇంకా పెట్టలేదు పెడతా నీక్ పెడదాం అనుకున్నా మర్చిపోయినా
ఉ సరే
ఉ నాకు సచ్చిపోవాల అనిపిస్తుంది ఇలాంటి చూసినప్పుడు అలాంటివి చూసిన అంటే మా రూమ్ లో కమై కమిటెడ్ కదా
ఉ
ఆమె ఘోరాలు ఆమె క్రింజ్ పనులన్నీ చూపిస్తానికి
మళ్ళి ఎందుకు ఆ పిల్ల అట్ల తనకులా తాంది
అదేకాదా ఇప్పుడు ఇంటికి వెళ్ళి వస్తాం కదా ఆ బటి బదిందంట అప్పుడు కాలేజ్లో ఉంన్నాదంట
డాడీ కదే చెప్పు నిన్నేం తేడా చేసి సిందంటే ఒప్పుకోకుంటే
అదే చెప్తా కానీ ఏందంటే ట్రైన్స్ లేవు ఇంటి నుంచి ఈడికి వచ్చే
చూద్దాం అది ఇంగ ఓపెన్ అవ వ్వలేదు జూన్ ది
అన్
కనీసమూ ట్రైన్స్ అయినా చూ పిచ్చేది ఇప్పుడు అది కూడా చూపిచ్చట్లేదు ఏప్రిల్ స్టార్టింగ్ వచ్చిందంటే చూప్ ప్పిస్తది
చూడు
అది ఓపెన్ అయినప్పుడు జూస్సారు
వాళ్ళ లవర్ ఇక్కడ లేడన్నమాట వాడు సస్పెండ్ అయిపోయె సస్పెండ్ కాదు. డీబార్ అయిపోయినాడు వాడు ఇంటికి తెల్తున్నాడు ప్పుట్లేడు సదవట్లా ఈ మా ఇంటికాడుంటే వాడితో కాల్లో మాట్లాడలేదు.
దానికా నువ్వేమిది డాడీకి చెప్పై ఏమి దాచు పెటద్దు
లేదు ఇప్పుడే చెప్పన్ నా ట్రైన్ గురించి వచ్చినప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఇదంతా డిస్కస్ చేశావు చదువుకోకుండా అంటాడు సో ఆ ట్రైన్ నువ్వు ఏప్రిల్ ఫస్ట్ అట్ల చూపిస్తుంది అన్నావు కదా
ఉ
అప్పుడు అప్పుడు నువ్వు నాకు చెప్తే నేను ఇట్ల చెప్తా అట్లే దాంతో పాటు
నేను ఆల్రేడి నిన్నను మన్ మొన్న అనుకుంట డాడీతో అన్న
ఏ మ
అబ్రాప్కి టికెట్స్ బుక్ చేయాలి కదా అని
ఏమన్నాడు
అంతే మనం మాట్లాడదాం
ఆ
సరే బాయ్
బయ్